ఆ ఏం జేతున్నావు.
చేత లేనండి ఖాళీ
భోజనయిపోన్నద
ఆ అయిపోయింది మీది
నాది ఇంక కావలేదు.
ఎం కూరలు
ఎగ్ అండన్ మీరేమంటకున్నారు
ములక్కడ
ఎందా మీ అమ్మాయి స్కూలికి
ఆ ఇదుడి
పోఓ పోటాలడి పోట్లా
రెం పోటలా
మరి అంత కొద్ద్ద ని బసన్నారు దనే
ఆ పదహారో తారీఖు నుంచి అండి
స ఏ స చ సరే అయిపో ఎందా పచ్చాలు ఆ సరలేండి మాట్లాడి
ఆ ఎక్కడే ఉన్నా నేను
ఉ
అక్కలా ఉందే
అకే బాన ఉంద ేపు తీసుకెళ్తాం అన్నయ్య వ అ సరలే
ఆ సర బాయ్